హలో ఇనిపిస్తుందా
హలో
చె ఇనివస్తుందా
ఆ ఇన్పిస్తుంది
ఊమ్ సరే
ఊ
ఊఊ ఏంది ఈరోజు మీది కూరా
ఊ
కూరేందీ
ఊ ఈరోజు మాది సోరకాయి
ఉహూ నైస్ నైస్ కర్రీ నువ్వు దినవుగా తింటావా
ఎంత
ఉహూ ఊ హలో
ఊ ఉ
ట్లాడాల్సింది నువ్వే నేను గాదు మొ మొత్తం కలిపి కొట్టేయమని చెప్తా మహేష్ కి ఇంక నేను
అసలు అన్ని సార్లు అనకూ ఊ
సరే సరే మర్చిపోతున్నాను ఎందుకు అరుస్తావూ
ఏమనిలే తను వాడేసిండు ఇప్పుడు ఊ ఎందుకు మర్చిపోతావ్ గుర్తు పెట్టుకోలేవా ఏంటి ఆ మాత్రం
ఉ సరే
ఊ ఇప్పుడే జోత పట్కో
సరే
ఊ ఊ మీఇంట్లా ఎం కూర?
మాద పొటాటో ఫ్రై వెళి తినాలి.
ఇప్పుడు ఎన్నంటికి తింటావ్? ఏంటికి తింటావ్
కాల్స్ ఎప్పుడోయింనాక అప్పుడే నువ్వు మెసేజ్ పెట్టవ చుడు
ఆ
అప్పుడే ఎల్లి తిన్నాం అని చెప్పి కిందకి వెళ్ళొపోతంది. నా అలోపు మెసేజ్ పెట్టావుగా మళ్ల వచ్చి కూర్చొని, నెట్ కనెక్ట్ చేసుకొని చెప్పాగా ఇంకా కాదు లేదు లేదు లేదు మమ్మీ పిలిచింది వెళ్ళాను షాప్ కెళ్ళొచ్చాను పైకెళ్ళి కూర్చనవచ్చు కిందకెళ్ళిపోత్ నేను అన్నం తిన్నావని నువ్వు చెప్పావు నాకు కు
మ్
ఊమ్ స్టోరీ బాగుంది కదా
ఊమ్ నేనుసేమాలనేట్రై చేస్తన కాకపోతే ఆ బీజం సెట్టవట్లా ఎం ఏం అర్థం గావాట్ల ఉమ్ ఉమ్ చూసి చూసి ఎప్పటి నుంచి చుస్తున్నా ఎప్పటి నుంచో చూస్తనే ఉన్నా ఏదో ఒకటైనా దొరికుద్దేమో ఒకటి దొరికినా చాలు గదా మనకి అన్నట్టుగా ఎక్కడ అసలు ఏం దొరుకుతున్నాయ్. ఏమి దొరకట్లేదు చూసి చూసి తీసుకొచ్చేసింది ఇం దామ్
నాకు పెట్టొచ్చుగా మరి నేను ట్రై చేసేవాడిని, నాకు పెట్టచ్చుగా నేను ట్రై చేసేవాడిని అంటు
హలో
నాకు పెట్టచ్చుగ నేన్ ట్రై చేసేవాడ్ని అంటే ఆ ఉమ్ సరే పెట్టు
ఉమ్
ఉమ్
ఉం
ఉమ్
కే ఉమ్
ఆ ఫోటో నాకుబెట్టు తర్వాత బా బెట్ట కదా స్టోరీ స్టోరీ కింగ్ నేను స్టోరీ కింగ్ నేను
స్టోరీ అబ్బో
ఆహా ఫోటో బాగుంది నాది మూసుకో
చేసింది ఎవరు నేనే గా
నీ ఫొటోలు అన్నీ తీసి దేవరు ఉహుహుహు ఆ మరి
ఉమ్
ఉమ్ స్టోరేజ్ ఏ లేదు ఫోన్ అసలు ఇలా అప్గ్రేడ్ చేయొచ్చుకుంటే పోయిద్ది టూ ఫిఫ్టీ సిక్స్ కే
ఉమ్
ఉమ్ ఉమ్
చేయిచ్చుకోవచ్చ అట్లా కూడా
ఆ చేయించుకోవచ్చు
ఫోన్ షాప్ లో చేస్తారా
ఆహా ఎక్కడ హాజీ లెఫ్టెడ్ వ వీళ్ళు చేస్తారు ఎనిమిది వేల పదివేలో
పది వేలా
బెస్ట్ ఏ అప్పుడు దాని ఎందుకంటే దానికి దీనికి ఎంత తేడా ఉండిద్ది అనుకుంటున్నా వన్ ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ కి ఇప్పుడు వన్ ట్వంటీ ఎయిట్ బేస్ ప్రైస్ అరవై వేలు ఉందం అదే టూ ఫిఫ్టీ సిక్స్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఉండిద్ది కొత్తది
చాలా తేడా ఉంది అయితే
ఆ ఉండిద్ది కానీ మనం డూప్లికేట్ గా కొంచెం అంటే అటు ఇట్గా ఒరిజినల్ నుంచి అయితే మరి ఒరిజినల్ కాదా మనం మనకి తెలిదుగా అది
ఉమ్
ఒరిజినలా డూప్లికేట్టు మనకి తెలియదు కదా అని
ఉమ్ ఏ ప అది కూడా నిజమేఅన్ని చూసి అప్పు చేసుకోవాలి గుడ్డి గా న మ్మ గూ డదు
ఉమ్ ఉమ్ వెేణ నా తెలిసేది ఆర్ చై సు హలో ప్రాణమ్ పోయ్ నా స్వము తడిపిన తొలి తొలి మెలుకువ కలవను హలో హలో హలో హలో
అలో
ఇందుకనుంచి హలో హలో హలో హలో అం టా నే ఉన్నా
ఇనత్త కపోతే నేనేమ్ చేయలేను
నెట్ పోయిందా
ఆ
ఆహా
వినిపించ లే ఉమ్
ఉమ్
అ
ఉమ్
అ
సరే
ఉమ్
ఉమ్
అఓ
రంగునేనేగా అన్నిని తోనా హ చెబుతా రోజు కైనా అయినా వాడు హలో
ఉమ్
ఊమ్ తిన్ను మరి నువ్ కూడా వెళ్లి ఇంకా ఆకలి ఏస్తా వ్ గ అన్నమ్ తినుపో ఉమ్ నీ అమ్మా నన్ను చూసి అందరు పెడుతన్నరూ ఆబ్బో ఈ సాంగ్ అస్లా
తులు తిట్టు
చితేష్ అన్న శైలుది ఫోటో పెట్టుకున్నారు పాండిలది
ఊహు ఏం సంగది
ఎన్నో నగిసె ఎన్ని తొలిప్రేమాలోది
ఊహు నేను అదేపెటి పెట్న
ఆ ఏది నాకు సాంగ్ పెట్టు చూద్దాం
ఇవాళ నాలుగయ్దండి ఆ
పెట్టు వాట్సాప్ లో హెచ్ లీలో పెట్ట హలో ఏం దేరెక్ట్ ఇంతే పెట్టేస్తున్నావా పిక్ కదా హలో
హలో
ఆ ఒక్క పిక్కేనా ఇంక పెట్టుకుం ఉందీ
ఆ
అబ్బో కిందకి చూసింది పిక్కెనా నేను పెట్టానా మరి ఇంకా అది నా దాంట్లో నుంచి నీ దాంట్లోకి ఊ ఏం నా పిక్కు లేదు నా దాంట్లో అహా ఇదేనా అది ఇదేంది పిక్ కొంచెం తేడా ఉంది ఆ పిక్ నా దాంటా కనపడట్లా
చితేప్
ఇదేంది తేడా ఉంది కొంచెం ఇదేనా అది ఆ ఇది నచ్చింద అన్నా నువ్వు ఓకే ఊ పెడుతున్నాడ సేమ్ పెట్టేనా
ఆ ఒకటే
అననా కీ
ఊ
సజ్జనాల దివానా దివానా సంగ్ వెట్నా
ఏదోకటి పెట్టు ఏ ఊర్బట్టంగనా ఊ నాకి ఇట్ల దెల్సు
ఒ వాళ్లు కళ్ళు వై ఓ వాళ్ళు కళ్ళ వై యారీ సాంగ్ బాగుంది పెట్నా తేనే కళ్ళ సింగర్ ఏమో నాకేం తెలుసు నీక వాళ్ళు కళ్ళ వయ్యారి సాంగ్
మ్మ్
ఉ తెలుసా అసలది
నాకు ఎందుకు తెలియదు
వాళ్ళు కళ్ళ వయ్యారి సాంగ్
మ్మ్
ఉహు మ్మ్ మేడం నీ చేప కళ్ళు చెప్ప కళ్ళు స్వీటీ స్వీటీ కన్నే కన్ కణమణ ఏ సాంగ్ అది గునేనే గా రాణి నిన్ను చూడంగినై సాంగ్ ఊ కాదు నువ్వే మాట్లాడలే ఎక్కువా నేను కాదు
ఏదోకటి పెట్టున్నాను ఇంకేంటికి ఇంకేం మాట్లాడాలి
సరే నా సాంగ్ గే పెట్టేస్తునలే
ఏదనా ఎలా నాకు
ఏం అన్న చెయ్
చెప్పాగా నీకేం నచ్చుతుది ఇంకో ఇంకోసారి అడిగేవ్ అను కో అసలు పట్టదు అని చెప్తా నేను
పెట్టమాక నాకేమైంది నువ్వు పెట్టుకోమాక తే వదిలేయ్
మరి ఎందుకు అని సారులు అడుగుతావు చెప్తున్నా కదా అది పెట్టు అని నికెంత తెల్సా ఏంటి నిక్క ఎవరికి తెలిసిది నీతోనేగా నేను మాట్లాడుతుంది
ఎందుకు అర్చుకుంటున్నావు ఎక్కువయింది నీకు బాగా
కి
ఉహు దబ్బకి ఉహు ఉహు
ఉం గన్ని సౌండ్లు చేస్ సమయ పడరే
ఉం ఉమ్మ్ ఉమ్ ఏ మన స్సే
ఇంకా అవ్లే దా అ య సే పోచ్చిన ఈరోజేంటో సోది
అ హా నీ మ నీ కోదట్లేందుకె అ అ బాయ్